ఓకే
హలో నమస్తే మేడం?
నమస్తే మేడం ఏం లేదు బావుంది మేడం ఏం చేస్తున్నారు మేడం?
ఏం లేదు మేడం వర్క్ అయిపోయింది ఇప్పుడే బోన్ చేయాలి ఇంకా
అవునా ఇంకా బోన్ చేయలేదా మేడం?
లేదు మేడం చేయలేదు
సర్లే ఈ రోజు ఫాస్టింగ్ అ లేదు గదా
ఫాస్టింగ్స్ ఈ రోజు కాదు మేడం గురు, శుక్రవారం రెండు రోజులు మేడం
అవునవునండి నిన్న ఏం చేసారు ఈరోజు స్పెషల్ సండే?
ఈ రోజు లేరు మేడమ్ మా సార్ ఈ రోజు కూడా వర్క్కి వెళ్లారు. ఈవినింగ్ తెస్తే ఇంకా చేస్త చే చికెన్ బిర్యానీ చేస్తాను. లేకపోతే చపా తి చికెన్ అయినా చేస్తా మేడం నైట్ తెలుస్తది.
చికెన్ బిర్యానీ థింటరా పిల్లలు బాగా ఇష్టంగా
చికెన్ బిర్యానీ చేస్తాను, మటన్ బిర్యానీ చేస్తాను. మ్ కైమా చేస్తాను ఒక్కో రోజు
అవునవున
ఊ
మామూలు రైస, బిర్యాణి రైసా
కొంచం మామూలు రైస్ లోకి ఇవి బాస్మతి రైస్ ఉంటాయి కదా మేడం.
ఆ
వి ఇవి కలిపి చేస్తాం మేడం ఓన్లీ బాస్మతి రైస్ అయితే తినలేము అనమాట.
అవును అది చప్పగా ఉంటది అసలు
చప్పగా ఉంటది ఈడ అందులో ఎంత ఉప్పు వేసినా కూడా అది ఎంత టేస్ట్ రాదు మన రైస్ తో పా అటు ఇప్పుడు మన రైసు ఒక అరపడి ఉన్నాయి అనుకోండి. వాళ్ళు ఒక ఆరపావు అలా వేసుకోవచ్చు ఆ
హ
మ్ అలా వేసుకుంటే మొత్తం ఓ రైస్ మొత్తం కొంచెం అదే పె అవి గింజలు మొత్తం పెద్దగున్ ఉంటాయన్నట్టు ప్రైస్ ఎంత
అవునవును లెండి
స్మూతి రైస్లానే ఉంటది.
ఆహా చికెన్ బిర్యానీ అంటే మామూలుగా దాంట్లో అంటే చికెన్ బిర్యానీ బిర్యానీ సపరేట్ కాకుండా చికెన్ యాడ్ చేసి చేస్తారా?
బిర్యానీ చికెన్ బిర్యానీ అంటే ఏం లేదు మేడం మనం ఆనియన్స్ తర్వాత వచ్చే వేసి టమాటల్ తో
ఆవునా
తర్వాత క పచ్చిమిర్చి మళ్ళ వచ్చేసి బిర్యానీ ఆకు తర్వాత జాపత్రి, జాజికాయ అది పువ్ ఉంటది కదా మేడం
పాస్ రైస్, బిర్యానీ రైస్ సపరేట్ గా ఉడకబెట్టి అట్లా చేస్తారు కదా అట్లా
అది దాన్ని ఏమంటాం అంటే మేము పసవ అంటాం మేడం. పసవ్ కలర్ రైస్ మీరు చెప్పేది
ఆహా
దాన్ని పసవ్ అంటాం అంటే మనము వైట్ రైస్ పక్కన చేసి పెట్టుకోవాలి మేడం
ఆ
కొంచం ఏమంటారంటే మెత్తగా కాకుండా గింజలు గింజలు ఉన్నట్టే మనం అవి ఎసురు ఏమంటారు పీచిన అవంచుతాం గంజి అనిచెప్ వంచు తాం కదా మేడం ఆఆ గంజి వంచాలి మేడం వంచి పక్కన పెట్టేసుకోని ఇప్పుడు ఈ చికెన్లోకి ఇవన్నీ ఏసుకోవాలన్నట్టు అంటే తిరువాత అన్నంకి ఏమో ఏమో అయితే ఏస్తామో ఆనియన్స్ టొమాటోస్ పచ్చిమిర్చి కొత్తిమీరా మెంతాకు పుదీనా అవన్నీ వేసే సి బన్నీ ఆయిల్లో ఫ్రై అయిన తర్వాతకి చికెన్ ఏస్తాం చికెన్ ఏసి పసుపు ఉప్పు మిర్చి పౌడరు ధనియాల పౌడరు ఏసి ఈ చికెన్ మొత్తం బాగా ఉడికేలా చేస్తాం అందులో మళ్ళీ పైనుం చి గార్నిష్ కోసం కొత్తిమీర ఏసుకుంటాము కొంతమంది కాజు బాదం కూడా ఆ ఏం చేస్తారంటే నెయ్యిలో వేయించుకుని వేస్తారు
అవునవును
ఆ టేస్ట్ కోసం వేయిచుకొని తర్వాత ఏం చే స్తారంటే ఒక స్టెప్ కింద మొత్తం చికెన్ మేడం పైన మళ్ళా రైసు మళ్ళీ కొంచెం దూరం మొత్తం మళ్ళీకు చికెన్ ఏస్తారు కొంత
ముందర ఆనియన్స్ కూడా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఎస్తారు కదా
ఆ వేయచ్చు మేడం అవి కూడా వేయచ్చు ఆ గార్నిష్ అవి కూడా వేయొచ్చు అలా ఒక స్టెప్ రైస్ ఒక స్టెప్ చికెను ఒక
ఇదంతా ప్రాసెస్ లేట్ కదా మీరు నైట్ చేస్తారా మేడం
ఇవి నేను ఎప్పుడో ఓసారి అది కలర్ రైస్ తింటే గనుక కడుపులో కొంచెం బాగుండదు మేడం కలర్స్ కలుపుతాం కదా అందులో గ్రీన్ కలర్ ఏ స్తాము ఎల్లో కలర్ ఆరెంజ్ కలర్ ఏ
మేం కలర్స్ ఏయ్యకుండా న్యాచురల్గా చేస్తాం మేడం
ఉమ్మ్ మామూల్
అదే మనం తినడానికి కాబట్టి షో కోసం కాదు కదా చూడ్డానికి కాదు కదా అనేది కలర్స్ యాడ్ చేయ కుండా న్యాచురల్ గానే మామూలుగానే ఏస్తాం అనమాట
నాకేమో అది కలర్ రైస్ అంత ఇష్టం లేదు మేడం అందులో కలర్స్ ఏస్తే గనక హెల్త్ పాడయితాది కదా కలర్స్ తినకూడదు హాట్కు కూడా మంచిది
క్యాన్సర్స్ వస్తాయి
ఉమ్మ్ అందుకనేసి నేను అది చేయను ఎక్కువ చికెన్ బిర్యానీ చేస్తా మేడం మటన్ బిర్యాని చేస్తాను ఎక్కువ పిల్లలు కైమా అ యితే బాగా తింటారు కదా మేడం వంటలు కైమా కైమా అంటే మాంసం మొత్తము బా అది కడుగుదాం ఫ స్ట్ చిన్నగా కో కట్ చేస్తాం మేడం కత్తితో గాని లేక్పోతే ఏది కత్తిపీట్టతో గా ని నీటుగా మాంసం మొత్తము చికెన్ అయినా మటన్ అయినా మ పంది ఇంకా బాగుంటది మేడం
ఉమ్ అంటే లేకపో అంత టమాటా ఆహ గుజ్జు గు
లేదు మేడం చిన్నగా ఇది ఖైమా కంటే మామూలుగా ఇప్పుడు టౌన్లలో ప్రొద్దుటూరు అలా అయితే మిషన్స్ వచ్చేసినాయి మేడం వాళ్ళే సన్నగా తరిగిస్తా స్తరు మనకు మాంసం మనం ఇ ఐతే ఇక్కడ సన్నగా ఆ కో కట్ చేస్ సుకోవాలి మేడం మొత్తం మాంసము కట్ చేసుకొని దాన్ని బాగా కడగాలన్ మాట
ఉమ్
కడిగి పక్కన పెట్టుకొని కొన్ని ఆనియన్స్ బాగా ఇప్పుడు మనం చట్నీలోకి అయితే అయితే ఎలా కొంచెం లావు లావుగా కట్ చే చేసుకుంటాం కదా మేడం ఆనియన్స్ అలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని తర్వాత వచ్చేసి ఏమి వేయాలంటే అందులో ఇప్పుడు కొ కొబ్బేర పౌడర్ మేడం
ఉమ్
తర్వాత మిర్చి పౌడరు, ధనియాల పౌడరు, పస్పు పు ఈ ఆనియన్సు, అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర వేసి ఈ మాంసం ఉంటది కదా మేడం మాంసం ఇదంతా మసాలా పట్టుకోవాలి ఫస్ట్ కొబ్బెరి దగ్గర నుంచి మొత్తం వేసి
అవునవును.
ఆ ఇదంతా మసాలా పట్కొని అందులో కొంచెం కొంచెం మాంసం వేసి మిక్సీ పట్టాలి మేడం
మాంసం ఏదా మిక్సీ పట్టాల అంతా ఉడికినాకా
ఉడకన ఉడికించడం వద్దు మేడం పచ్చిదే
ఆ ఫస్ట్ నా
పచ్చిది ఏం చేయాలంటే మొత్తం ఫస్ట్ నీటుగా కట్ చేసుకోవాలి మేడం నీటుగా సన్నగా కట్ చేసుకొని అది మొత్తం కడగాలి ఒకటి రెండు ఒకటి రెండు సార్లు మాంసం
అవును మేడం
ఆ కడిగేసి వ అవంతా అవి నీళ్ళన్నీ పిండేయాలి కొంచెం ఎక్కువ వాటర్ వాటర్ ఉంటాయి కదా మేడం అలా కాకుండా కొంచెం పిండేయాలి వాటర్ మొత్తం
ఉమ్
పిండేసి పౌడర్ పట్టుకోవాలి మనం ఇప్పుడు ఏవై ఏమైతే పులుసుకు సవేస్తాం కదా మేడం
ఉమ్ ఉమ్
కొబ్బెర, అల్లం వెల్లుల్లి పేస్టు, మిర్చి పౌడర్, ధనియాల పౌడర్, పసుపు, ఉప్పు, కట్ చేసుకున్న పచ్చి ఆనియన్స్ మేడం ఆ ప్ పచ్చి ఆనియన్స్ వేసుకోవాలి అందులోనే పసుపు, ఉప్పు, వేస్తాం కదా ఈవి మసాలా పౌడర్ పట్టుకున్న తర్వాత మిక్సీలో కొంచెం మసాలాకు పక్కకు తీసుకొని కొంచెం మసాలా కొంచెం పచ్చి మాంసం ఉంది కదా ఇద్ ఇది అన్నీ ఒకేసారి పట్టదు కదా మేడం
అవునవును.
ఇట్లోకి మసాలా పట్టాలి కాబట్టి మసాలా ఫస్ట్ వేసుకొని అది పట్ పక్కక్ తీసుకు పెట్టుకోవాలి
హ్ము్
పక్కకి తీసుకొని కొంచెం మసాలా ఒ కొంచెం మాంసం కలిపి మిక్సీ పట్టాలి కొద్ది కొద్దిగా
ఉ
మిక్సీ పట్టి అది పెడితే మెత్తగా అయితాయి మేడం
అవున్లేండి
అప్పుడు లడ్డూల్ మాదిరి చేయాలి మేడం కైమా లడ్డూలు లడ్డూలు మాదిరి చేయాలి గుండ్రంగా మొత్తం ఆ మిక్సీ పట్టినకా లడ్డుల్ చేసుకో
ఆ
కొంతమంది కొంచెం ఇప్పుడ్ తర్వాత అచ్చేసి కొం తమంది పెనం మీద వాటర్ ఎసి కూడా వాటిని అవి ఉడికేలా చేస్తారు నేనేమ్ చేస్తానంటే ఆయిల్ పెట్టేస్తాన్ మేడం ఆయిలు వేడెక్కాక ఎక్కువ ఈ ఉ లడ్డూలన్నీ కలిపేసి అందులో ఆయిల్లోనే ఫ్రై చేస్తా అన్నట్టు బాగా ఉడికిస్తాన్
అంటే అంటే చిన్న చిన్న గా కొంచెం
అంటే మీడియమ్స్ సైజ్ మేడం మీడియం సైజు కొంచెం మీడియం సైజ్ అయితే అవి బాగా ఉడుకుతాయన్నట్టు
ఉహు ఉహు
ఎర్రగ వచ్చేంతవరకు ఉడికించుకోవాలి ఆ మొ త్తం డీ ఫ్రై చేస్తా మేడం అది
ఉహు
చాలా బగుంటది మేడం కైమా
నేను ఎప్పుడు వినడమే గనీ తినలేదు అంటే పిప అంటే ఆ లడ్డూల అట్లనే తీసుకొని చపాతీలోకి తింటరా
ఆ చపాతిలో తినచ్చు లేకపోతే అన్నం పప్పు చేసుకొని నంజుకొని తినచ్చు చారన్నంలోకి బాగుంటది మేడం కైమా మనకు ఎగుటు కూడా ఉండదు
లా లడ్డూలంటే లాలీపాప్ లాగా కూడా పెట్టుకోవచ్చు కదా
ఆ లాలీపాప్ లాగా కూడా పెట్టుకోవచ్చు మేడం
అదే అదే అహ ఇలా మిక్సీ పట్టేసి ము చేసేసి ఇంకా డీప్ ఫ్రై చేయడమే అనమాట
ఆ అవును మేడం ఈజీ అదైతే ఇంకా
అ మేము ఎప్పుడు విన్నా కానీ ఎవరు అంతగా మాకు చేయడం తక్కువనేలే ఏమన్నా రెస్ సర్ ఇంటటే చూడాల్సింది
ఎందుకు మేడం మీరు బజార్లో వెళ్తే గనక ఎక్కువ కైమా చేసి వంటలు చేసి అమ్ముతుంటారు వంట పది రూపాయల్ అనేసి ఫ్రై చేసి వాళ్లే
అవునా అంటే ఇక్కడ నంద్యాలలో ఎక్కడ చూడలేదు చికెన్ పకోడా పెడతారు గానీ రోడ్ సైడ్ గా రెష్ రెస్టారెంట్ల లోనూనె దొరుకుతాయి మేడం చికెన్ కైమా మటన్ కైమా అని పేర్లు విన్నాను గని ఎప్పుడు డైరెక్ట్ గా మేము తినలే అనమాట అవునా బయట తినను ఉమ్ చికెన్ అయితే మ తేనె ఎక్కువ ఇష్టపడతారు
ఉహ్మ్ ఇప్పుడు మీకు ఎప్పుడు పులుసు తినాలంటే బోర్ కొడతది ప్పుడు పకోడా వేయాలన్నా గుడా
పకోడాలంటే ఆయిల్ ఫ్రై ఆయిల్ అంటే ఎక్కువ అనే ఇబ్బంది కొంచెం
కొంటే చాలా
ఆయిల్ అబ్జర్వ్ చేయదా మేడం ఎక్కువ ఆయిల్ అబ్జర్వ్ చే ఎ ఎక్కువ
చేస్తది కొంచమే మేడం అంత ఎక్కువ కాదు అది ఉడికేంత వరకు చేసుకుంటది. కానీ మళ్ళీ వదులుతాది లేండి మేడం ఎర్రగయిపోతే వదిలి
ఆ అండి థాంక్యూ మేడం చెప్పినందుకు థాంక్ క్యూ ఉంటా
ఆ థాంక్యూ మేడం మీరు ఒకసారి ఏం చేస్తారంటే చికెన్ తెచ్చుకున్నప్పుడు కొన్ని ఒక రెండో మూడో చేసి చూడండి మీకు నచ్చితే గనుక మళ్లీ చేసు ఓకేనా సరే మేడం ఉంటాను థాంక్యూ యూ